హాయ్ అండి
ఆ ఎందా ఇ మనమ్ సీరియల్స్ గురించి మాట్లాడ కుంటున్నాం కదండి
అవునవును ఆ నేను చెప్పానికి కదా మీకు నాకు ప్రేమ ఎంత మధురం సీరియల్ గుప్పెడంత మనసు సీరియల్ ఈ రెండు అంటే చాలా ఇష్టం నేను ఆ మొత్తం ఈ సీరియల్స్ కంప్లీట్ అయ్యేంత వరకు చూసా ఇది గుప్పడంత మనుసు సీరియల్ కంప్లీట్ అయ్యేంత వరకు చూసాను ప్రేమ ఇంత మధురం సీరియల్కి వచ్చే వరకు అయితే ఆ వాళ్ళకు మ్యారేజ్ కాక ముందు వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేదండి మూ ఆ సీరియల్ మాత్రం ఒక ఏదో మూవీ లాగా ఉండేది ఆ తర్వాత వాళ్ళకి మ్యారేజ్ టెన్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ డ్రామా అంతా ఏదో కొంచెం ఓవర్ గా తర్వాత బోరింగ్ గా అనిపించింది తర్వాత ఇక్కడ చూడలేదు తర్వాత మళ్ళా వాళ్ళకి పిల్లలు పుట్టాక ఇంట్లా లయాక్ట్ చేస్తారు కదా అండి మీకు తెలిసిందే కదా సీరియల్స్ అంటేలా చేసుకుంటా పోతారు ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టాక మధ్యలో కొన్నిసార్లు చూసాను తర్వాత ఇంకా మానేసాను అది కంప్లీట్ గా చూడలేదు కానీ అయిపోయింది ఆ సీరియల్
మా ఫ్యామిలీలో అయితే అందరూ ఆల్మోస్ట్ నైంట పర్సెంట్ కార్తీక దీపం సీరియల్ చూస్తారండి
ఓ ఈ తెలుగు తెలుగు స్టేట్స్ లలో కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండారండి.
నాకు అనిపిస్తుందిండి నేను చూడాను కదా సో ఆ కంటెంట్ ఏంటో తెలీయదు ఎప్పుడు ఏడుస్తూ ఉంటా. అందరు డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటారు నాకు అర్. అర్థమే కాదు నేన నేను వెళ్ళి అడిగానంటే నీకేం తెలుసు నీ కంటెంట్ తెలిసే నీకు అర్థం అవుతుంది అని అంటారు.
కాదండి మీరు అన్నట్లు సీరియల్. గురించి తెలియని వాళ్ళకి కూడా డాక్టర్ బాబు వంటల అక్క ఇద్దరు ఫేమస్ అండి
అవునండి నిజమే అండి ప్రతి ఒక్క షోలో కూడా వస్తూ ఉంటారు వాళ్ళు
ఉమ్. ఆ నేను చెప్పినట్లు ఇది ప్రేమ ఎంత మధుం హరోడు గురించి చెప్పారు కదా దాంట్లో ఒక సీన్ ఉంటుందండి మీర్ మీర్ మీరు మస్ట్ వాచ్ చేయండి యూట్యూబ్ లో కూడా ఉంది అది. అదొక్క సీన్ అదొక్క ఎపిసోడ్ చు. చూడండి మీకు తెలుస్తుంది ఎలా ఉంటది ఆ సీరియల్. ఒక ఎపిసోడ్ లో మొత్తం తెలిసిపోతాది. జస్ట్ ఒక వన్ వీక్ ఎపిసోడ్ స్తద్ధి దాంట్లో యొక్క ఇది ఒక్క ఎపిసోడ్. ప్రపోజల్స్ చేయనండి ఉంటుది నా లైఫ్ లో నేను ఈ సీరియల్స్ లో చూసినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రపోజల్ సీన్ అండి ఇంత బా మీకు ఈ చెప్పాలంటే ప్ర పుల్ తినేవాళ్ళు త్రీ ఎపిసోడ్స్ లో వరకు తీసారు ఫ్లవర్స్ తో ఎంట్రీ ఉంటుంది ఫస్ట్ కార్. కు త ఫ్లవర్స్ ఎంట్రీ తర్వాత కొంచెం ఫాస్ట్ ఉంటుంది బ్రేకప్ సీన్ లాగా చూపిస్తారు ఫస్ట్ ఇంకా ప్రపోజల్ సీన్ స్టార్ట్ కాకముందే బ్రేకప్ సీన్ లాగా చూపిస్తారు తర్వాత ఒకఓే లైఫ్ ముందుకి వెళ్తుందిని అడ్జస్ట్ అవుతారు తర్వాత ఒక భవన్ కి వెళ్తారు ఆ భవన్ ఎలా ఉంటుందంటే చూడ్డానికి కళ్ళ ప ఉండేలా ఉంటుంది ఆ ఇంకొక విషయం తెలుసా మీకు ఆ ఒక్కొక్క వాళ్ళొక లైఫ్ గురించి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క ఏమంటారు గిఫ్ట్ లాగా చూపిస్తాడు. పైన హెలికాప్టర్ హెలికాప్టర్ లో. ఫ్లవర్ షో
ఓకే ఆ ఇదితే సినిమాటిక్ లాగా ఉందండి నాకు
అవునవును హలిికాప్టర్లు పై నుంచి ఫ్లవర్స్ ప ంటాయి హెలికాప్టర్ కి వెనుకలఐ విల్ ూ మ్యారీ మీ అని చెప్పేసి ఆ చూపిస్తాడు
ఓకే సిరీస్ లో కూడా నార్మల్ డ్రామాస్ లో కూడా సేమ్ ఇలానే ఉంటది కదండి.
అదే అండి చెప్తున్నా కదా సేమ్ అది డ్రామాస్ కి మూవీస్ కి తగ్గనట్టు ఉండదు ప్రపోజల్స్ను వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రపోజల్స్ ఇన్ ఇన్ తెలుగు సీరియల్ హిస్టరీస్
మీరు మీ. ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీనా అండి
మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అంటే కాదు కానీ అంటే మా ఫ్యామిలీలో ఆ మా డాడీ వాళ్ళ సిస్టర్స్ దగ్గరలోనే ఉంటారంండి ఐ మీన్ పక్కన పక్కన ఇళ్లలోనే ఉంటారు అనమాట ఒక వీధి తర్వాత ఇంకొక వీధి ఒకే ఊర్లోనే ఉంటాము జాయింట్ ఫ్యామిలీ లాగే ఉంటుంది కానీ ఆ సపరేట్ సపరేట్ హౌసెస్. ఆ
ఓకే ఫెస్టివల్స్ కి వచ్చినప్పుడు కలవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా.
అవునండి ఫెస్టివల్స్ కు మాత్రం ఫెస్టివల్ కి మాత్రం ఇంకా అందరు. ఇంకా డాడీ ఒక్కటే కదా అబ్బాయి ఇంకా మిగతా ముగ్గురు సిస్టర్స్ అన్మాట డాడీకి. అందరూ ఇక్కడికి. మా ఇంటికే వస్తారు చాలా కన్నుల పండుగలా ఉంటుంది
ఆ ఆ మూమెంట్ చాలా బాగుంటది కదండి మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ఏం. కాదండి మేము ఫోర్ మెంబర్స్ ఉంటాము నేను మా నాన్న అమ్మ చెల్లి అంతే.
ఉ.
ఇంకా రిలేటివ్స్ అందరుూ సేమ్ మీ మీ రిలేటివ్స్ లాగాని వీధి వీధికి ఒక. ఒక ఫ్యామిలీ ఉంటది అనమాట అందు అంతే పెద్దమ్మ వాళ్ళు చిన్న పెద్దమ్మ పిన్ని బాబాయ్ వీళ్ళందరూ సపరేట్ వీధి విధులో ఉంటారండి ఇంకా.
అవును. ఫెస్టివల్స్ కి కలుసుకుంటారేమో కదా.
అవునండి అంటే మా ఫ్యామిలీలలో ఎలా అంటే మేము స్టార్టింగ్ నుంచి పాటిస్తున్న పద్ధతి ఏంటంటే ఇప్పుడు మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అని అంటే అక్కడే ఫెస్టివల్ చేసుకోవాలి. అక్కడే ఏదనా సరే ఫుడ్ ఐటమ్స్. కానీ ప్రిపేర్ చేయడము అన్ని ఒక్కొక్క పండగ రోజు ఆ ఒక్కొక్క వాళ్ళ ఇంట్లో అనమాట సెలబ్రేషన్స్ అలా చేసుకుంటామండి.
ఓకే.
హు ఇంకా రీసెంట్గా మా అక్కకి యాక్సిడెంట్ అయింది. సో ఆమెను హ్యాపీ చేయడం కోసం. నార్మల్గా అంటే ఈ ఈ పండగ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో పండగ మా ఇంట్లో జరగాలి పండగ అది. అందరూ మా ఇంటికి రావాలి బట్ సో ఆక్కకి ఇ క ఆమె ఎప్పుడు మూడ్ ఆఫ్ లో ఉంటది. కొంచెం పెయిన్ఫుల్ అనిపిస్తుంది కదా, హ్యాపీనెస్ చేయడం కోసం మేము అందరు అక్కడ ప్లాన్ చేసామండి ఈసారి.
చాలా మంచి పని చేసారండి. ఒకరు డిప్రెషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ గా పండుగ చేసుకోవడంలో ఉన్న హ్యాపీనెస్ ఇంకెక్కడ ఉంటుందో చెప్పండి.
అవునండి ఆమెకు ఏంటంటే ఎవరు పర్సన్స్ ఏంటి అనేది యాక్సిడెంట్ లో అంత మర్చిపోయిందండి. లై లైట్ గా గుర్తుంది. సో తనకి తలకి ఆపరేషన్ చేశారు. బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పి ఆపరేషన్ చేశారు. సో అందుకు ఆమె సిక్స్ మంత్స్ వరకు ఇక్కడే ఉంటుందంట. సో ఆమెకు యాక్సిడెంట్ అయిన తర్వాత పండగ వచ్చింది ఫెస్టివల్ సో ఆమెను హ్యాపీ చేయడం కోసం మంత్రిల ప్లాన్ చేసుకున్నామండి నైట్ ఏమంటే నైట్ ప్లాన్ చేసుకున్నామండి.
అవునండి ఓ బాగుంటుంది నైట్ టైమ్స్ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం కూడా చాలా బాగుంటుంది. ఎలా అయ్యింది అండి ఆక్సిడెంట్
ఆ ఆ మ ఆఫీస్కి వెళ్తుంటదండి అక్క ఆఫీస్ కల్సి ది సో ఆఫీస్ క వెళ్ళిన తర్వాత బాబు ఉన్నాడు, తనకి ఫైవ్ మంత్స్ బాబు ఉన్నాడు. రు ఆ తను ఏడుస్తున్నాడు అని చెప్పేసి మా బావ కాల్ చేశారుండి. టాస్కికి తను వస్తున్నాను ఇం ఇంకా ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది. లాగౌట్ అయ్యాను ఇంకా బయలుదేరిన్నాను అని చెప్పేసి ఫోన్ చేశారంట. అంటే మాకు నమాజ్ ఉంటుంది కదండి, ఫైవ్ ఫైవ్ టైమ్స్ నమాజ్ చేసుకోవాలి. మార్నింగ్ ఆఫ్ టన్ ఈవినింగ్ సిక్స్ టీ క అండ్ ఎయిట్ థర్టీ క చేసుకోవాలి కదా అట్లా ఫైవ్ థర్టీ క కాల్ చేసి చెప్పిందంట అండి మా బాబ క ఇట్లా ఇట్లా వస్తున్నాను నేను బాబుని కొంచెం కంట్రోల్ గా చూసుకో ఎడవకోకుండా నేను వచ్చేస్తున్నాను అని చెప్పిందంట ఇంకా సరేలే అంట అ వచ్చే లోపల వన్ అవర్ అవుతుందడి టైమ్ సో ట్రాఫిక్ ఉంటంది కదండి ఈవినింగ్ టైమ్స్ అలా అవుతుందని చెప్పేసి సిక్స్ థర్టీ ఆ టైమ్ లో మళ్ళీ నా మస్ చదువుకోవాలి కదా అదా ఇస్తారు కదా సో ఫైవ్ థర్టీ కాల్ చేసి నా అమ్మాయి వస్తాను అని చెప్పి ఇంకా రాలేదు అని భావనే కాల్ చేశాడంట టూ టైమ్స్ కాల్ చేశాడు లిఫ్ట్ చేయలేదండి కుత్త త్ర థర్డ్ టైమ్కి ఆ ఆటో డ్రైవర్ లిఫ్ట్ చేశాడంట ఆ అన్నా ఇలా యాక్సిడెంట్ అయింది మేము హాస్పిటల్ కి తీసుకెళ్తున్నామ అని చెప్పేసి చెప్పారంట అన్నవాళ్ళున్న ఏరియాలోనే హాస్పిటల్ ఉంది సో అక్కడికి తీసుకెళ్లారంట ఇంకా టెన్షన్ టెన్షన్ గా బాబు అయితే ఫుల్గా ఏడుస్తున్నాడు ఏం చేయాలో అర్థం కాదు ఫైవ్ మంత్స్ బాబు అంటే ఇంకా అమ్మ దగ్గరే ఉంటారు కదండి అవర దగ్గరిక ఎలరు సో ఫీడింగ్కి కానీ చాలా ప్రాబ్లం అయ్యింది ఇంకా సీరియస్ సీరియస్ మ్యాటర్ తను గుర్తు పడుతుంది అసలు లాస్ట్ మినిట్ వరకు సీరియస్ గానే ఉందండి తనకి చౌలో నుంచి కూడా బ్లడ్ వచ్చింది ఆ చాలా చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అండి అందుకు ఇప్పుడు ఆ మారి కవర్ అవ్వాలి అని చెప్పేసి మేము రంజాన్ కి ఇలా ప్లాన్ చేసామండి
మంచి పని చేసారంండి అంతే కాక్కకుండా తను అదే మీ సిస్టరు ఫైవ్ మంత్స్ బేబీని పెట్టుకొని మరి వర్క్కిి వెళ్ళిందంటే ఇప్పుడు ఉమెన్స్ కి చాలా కష్టం అండి వర్క్ లో ఎక్కడైనా గాని పిల్లలు ఉన్నా వెళ్ళాలి ప్ర పీరియడ్స్ లో ఉన్నా వెళ్ళాలి స్టెమక్ పయిన్ కానీ సిక్కా ఉన్న వెళ్ళాలి తర్వాత చాలా ఉమెన్స్ అన్నాక కొంతమంది అయితే ఇంకా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ ఎయిట్ మంత్స్ స్టమక్ తో కూడా ఆఫీస్ కి వెళ్ళిన వాళ్ళని చూసాను నేను
అవునండి నిజమే అండి తనకి ఇంకొ ఒకటి ఏంటంటే రైట్ రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయి్యందండి
ఓహో
అ తనకి డాక్టర్స్ కూడా చెప్పారంట ఫీడింగ్ కొంచెం కష్టం అవుతుంది అని చెప్పేసి సో అందుకు కూడా చాలా బాధపడుతున్నారు నాకు నిజంగా చాలా ఏర్పు వచ్చేసిందండి ఫైవ్ మంత్స్ అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు అమ్మ దగ్గరే ఉండాలి సో అలాంటిది ఫైవ్ మంత్స్ నుంచి ఇలా అయితుందండి.
ఇప్పుడు ఏంటండి టూ మంత్స్ త్రీ మంత్స్ అయిందండి. ఇప్పుడు మనమే ఉన్నాము ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాయి మనకి. అయినా కూడా ఇప్పుడు కూడా మనకి ఏమన్న దెబ్ దెబ్బ తగులితే ఫోన్ చేసి మా నాకు ఇలా అయ్యింది, మా నాకు ఇలా జరిగింది అని చెప్పుకుంటాం. అలాంటిది అంటే చిన్న బాబు ఆ పిల్ల్లోడికి చెప్పుకునేే కూడా ఇంకా ఏం ఉండదు.
అవునండి అ రీసెంట్గా నేను ఇంటికి వెళ్ళానండి. సో అప్పుడు అక్క దగ్గరికి వెళ్ళను ఎలా ఉంది. సిచ్యువేషన్ అని చెప్పి తప్పి వెళ్తే బాబు నేను ఎత్తుకున్నా అక్క కూడా రానానా అని పిలిచింది. బట్ అక్క దగ్గరికి వెళ్ళట్లేదు. అందరి దగర వెళ్
భయపడింటాడు అండి.
బట్ అమ్మా అక్క అయితే చాలా ఫీల్ అవుతుందండి. అమ్మని నా దగ్గరికి రావట్లేదు. ఎందుకు ఇలా అని ఏడ్చిందండి లిటరలీ నా దగ్గర. చాలా బాద అనిపించింది.
అంటే పిల్లలూ చిన్న పిల్లలు కదా అండి ఇప్పుడు మనకి ఫేస్ ప్యాక్ వేసుకుంటేనే పిల్లలు దగ్గరికి రారు. అలాంటివి కట్టులు అవన్నీ ఉంటాయి కదా బ్యాండేజెస్ అవన్నీ దాని చూసి